ఆపిస్తుందా అక్క
కనిపిస్తుంది లోగా ఉంది కొంచెం వినిపిస్తుంది ఆ విని వినిపిస్తుంది ఇప్పుడు
ఇప్పుడు ఓకేనా
బానే ఉందిఇప్పుడు బాగుంది
ఆ ఓకే
ఆహ
అది సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల అలాగ ఏమన్నా వినిపిస్తుందేమో
ఆ ేది గుుడ్ బాగుంది ఏ సంగతులు ఏం చేస్తున్నారు
పిల్లలు హోం వర్క్ చేపిస్తున్నాను అక్క పిల్లల దగ్గర
ఉమ్.. హోంవర్క్ రోజు చేయిస్తారా మీరు
అవును రోజు వన్ అవర్ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తా
మ్
దగ్గరుండి హోంవర్క్ నాకు తెలిసినట్వి ఏమన్నా ఉంటే చెప్పిస్తాను
ఆ ఆ అ
సరే ఇకా
పిల్లలతో పాటు మనం కూడా చదవాలి వాళ్ళ క్లాసెస్ అన్ని
అవును కొన్ని కొన్ని అర్ధం అవుతాయి అప ఇప్పుడు మనం చదివిన అ ఆ ఇది వేరు ఇప్పుడు వీళ్ళలకున్న ఎడ్యుకేషన్ వేరు కదా
అవునవును సిలబస్ అది మారుతుంది తర్వాత అ ఆ కొంచెం ఇంకా చదివించే విధానం కూడా కొంచెం మారుతుంది కదా వాళ్ళకి
అవును అవునవును
టైమ లోలా లేదు ఇప్పుడు
ఆ
ఆ... మ్యాథ్స్ చదవి కూడా బుక్స్ చూస్తుంటే అంటే ఆ ఇంకా కష్టంగా ఉన్నాయేమో ఆనిపిస్తాది వాళ్ళకి మనం ఈజీగా చదువుకున్నామో వాళ్ళకి ఇంకా కష్టంగా బట్టిరంటి అనిపిస్తాది పెరిగి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలి కదా
ఆ అప్పుడు మనకి మన మన చదువుకుంటున్నప్పుడు కొంచెం అది మనకు కష్టంగా అనిపించింది ఇప్పుడు వీళ్ళకి ఏ ఆ.. ఫిఫ్త్ నుంచే వాళ్ళకి ఐఐటి అవన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి కదా
ఆ అది ఒకటి పిల్లలకి అది మరి ఐఐటి సిలబస్ అది ఇప్పుడు అందులో చేరిస్తే వాళ్ళకి కష్టం ఉండదా అంటే ఐఐటి సిలబస్ కాకపోయినా ఆ టైప్ లో చెప్తారేమో కదా
ఆ అవును చెప్తారు ఆ టైప్ లోనే
ఆ అంటే ఇప్పుడు మ్యాథ్స్ చెప్పార అనుకోండి అంటే మ్యాథ్స్ లో ఓయ్ ఆ వాళ్ళ సిలబస్ కాకుండా ఆ ఇంకా వేరే ఎక్స్ట్రా ఐఐటిది వేరే ఉంటదా
ఆహా ఆ మళ్ళీ అదే ఉండదనుకుంటాను ఆ అబాకస్ లాంటిది ఏమన్నా నేర్పిస్తారు వీళ్ళకి మ్యాథ్స్ కొంచెం ఈజీగా రావడానికి ఐఐ టి సిలబస్ అనేది సిక్స్త్ నుంచి స్టార్ట్ అవుతుందనుకుంటా
ఆహ
ఇది మ్యాథ్స్ అది సపరేట్ అనుకుంటాను ఇది ఇది వేరే సబ్జెక్టు అది వేరే సబ్జెక్ట్ అనుకుం
మ్
ఐఐటీలో మాథ్స్ ఉంటుంద
మ్ అంటే ఐఐటిలో అన్ని సబ్జెక్ట్స్ చెప్ప చెప్
ఆ ఆ ఐఐటిలో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అందులో కూడా
ఆహ
ఆ ఆ అంటే ఐఐటి అంటే అదొక సబ్జెక్ట్ కాద్ అన్ నుకుంటాను
మ్
ఆ ఐఐటి అంటే కొంచెం నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది అంతే ఆ టైప్స్లో వే టీచింగుంటుంది.
మ్
ఐటి జాబ్స్ కోసం ఇప్పట్నుంచే ప్రిఫర్ చేస్తున్నట్టు వీళ్ళని
ప్రిపేర్ చేయడం అన్నమాట
ఆ ప్రిపే ఆ ప్రిపేర్ చేయడము
ఇంకా నాక్ ఐడియా లేద్ మా పిల్లలు బయటకు వచ్చేసేకి ఇప్పుడు ఆయన్ని స్టార్ట్ అయినయి
అవునవును మ్
మ్ ఏంటో పిల్లలది నిజంగా వాళ్ళని చూస్తుంటుంటే బాధనిపిస్తది వాళ్ళ అంతంత బ్యాగులు పట్టుకుని ఎళ్ళి ఎం ఎంత కష్టపడి చదువుకుంటున్నారో అనిపిస్ స్తది మనం చదివిన ఈజీగా లేదు వాళ్ళకి
మనం చదువుకున్నప్పుడు ఒక స్లేటు ఒక బలపం ఉంటే తీస్కెళ్ళిపోయే వాళ్ళం దాంట్లోనే అన్నీ రాసేస్ కునే వాళ్ళము ఇప్పుడు అలా కాదు కదా ఎన్ని హోమ్ వర్క్ బుక్స్ ఎన్ని అవుతున్నాయి అసలు అసల్ స్లేట్ అనేది యూస్ చేయట్లేదు కదా
అదే అదే క్లాస్ వర్క్, హోమ్వర్క్ మళ్ళీ దానికి ఇప్పుడూ ఈ కూడా ఇ ఇచ్చేస్తున్నారు కదా టాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు కదా పిల్లలకి అంటే
అవునక్క సిక్ ఆ లేదు లేదు ఇస్తున్నారు ఇస్తున్నారు ఇక్కడా వీళ్ళ స్కూల్లో గుడా సిక్స్ మంత్ ఆ సిక్స్ మంత్స్ కోసారి ఇస్తున్నారు.
అంటే వాళ్ళకి ఇచ్చేస్తారా లేకపోతే
ఆహా లే ఆ స్కూల్లోనే ఉంటుందనుకుంటాను. ట్యాబ్స్ కన్నా సిస్టమ్ ద్వారా వాళ్ళకి
ఆ ఆది పర్వాలేదు స్కూల్లోకు ఉండి అలా చెప్పడం పర్వాలేదు కానీ ఆ ఆ
నేనింకా టాబ్లెట్ అనుకున్నాను.
ఆ ట్యాబ్ అదే ట్యాబ్ అంటే ఇదే ఆ
అదే అదే లేండి అదే అవునవును ఆ ఐప్యాడ్
ఆ ఐప్యాడ్ అయితే అది అంటే గవర్నమెంట్ స్కూల్స్లో అప్పుడు
అప్పుడిచ్చారక్క అప్పుడు వాళ్ళు దాన్ని మిస్యూస్ చేస్తున్నారన్ చెప్
ఆ కదా మరి
ఆ మళ్ళీ వాళ్ళు తీసేస్కున్నారు వాళ్ళు ఎంది ఏ పర్పస్ మీద ఇచ్చారంటే ఓన్లీ దీంట్లో చదువు పర ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే యూస్ చేయాలి అనే ఒక పర్పస్ మీద దాన్ని రిలీజ్ చేసారణమాట ఆ బట్ కొంతమంది ఎడ్యుకేషన్ పరంగానే యూస్ చేశారు మరి కొంతమంది దాన్ని మిస్జ్ చేసుకున్నారు సో అది ఆ కొంచెం వైరల్ అయ్యింది సో అందుకని చెప్పి ఇంకా పిల్లలలకు ట్యాబ్ ఇవ్వకూడదు అని చెప్పి అక్కడతో ఆపేశారు
ఉహు ఆపేసారా ఇప్పుడు ఆ అదే నేను ఎప్పుడు విన్నాను తర్వాత సంగతి నాకు తెలియదు అదే ఆపలికి పెట్టా ఎందుకంటే డెఫినెట్ గా అందరూ కరెక్ట్ గా అలాగే వాడతారని చెప్పి గ్యారెంటీ ఏం లేదు
ఆ లేదు కదా ఫిఫ్టీ పర్సెంట్ అలా కొంత మంది ఎజు ఎడ్యుకేషన్ పరంగా యూస్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇలా యూస్ చేస్తున్నారు సో మనమే ఎందుకు తులారా వాళ్ళని నా పాడు చేయాలి అనే ఒక ఉద్దేశంతో మళ్ళీ దాన్ని రిటర్న్ తీసేసుకున్నారండి ఇంటా
ఆ కరెక్ట్ అదే కరెక్ట్ ఈమని తీసేయడామే వెస్ట్ అయినా ఇంకొకటి ఏంటంటే ఈ ఈ ట్యాబు వాడే కంటే ఈ మనము ఎప్పుడు చదవడం చేతితో రాయడం దాంతోనే మనకి బ్రెయిన్ కి డైరెక్ట్ గా దాని కనెక్షన్ ఉంటంది అనిపిస్తుంది ఇప్పుడు సిస్టమ్ లో లేపోతే మొబైల్ లో అందులో టైప్ చేయడంలో అ అంతా మనకి కనెక్షన్ ఉండదు రాయాలి చదవాలి పిల్లలు
అమ్మ మనమంతా అప్పుడు అందుకే కదా మనమంతా అప్పుడు ఒక్క స్లేట్ ఎత్తుకుంటే ఇంకా అది స్లేట్ పెన్సిల్స్ అయిపపోయేవ్ బాక్ బాక్సెస్ అ ఎవ్రీథింగ్ దాంట్లోనే కదా మన రివిజన్ దాంట్లోనే హోం వర్క్ క్లాస్ వర్క్ అని చెప్ ప్పి ఎగ్జామ్స్ అని చెప్పి అన్ని ఎవ్రీథింగ్ దాంట్లోనే కదా మనం నోట్ చేస్ కుంటా ఉన్నాము ఇప్పుడు అలా కాదు కదా ఇప్పుడు ఏదన్నా ఒక క్యూషన్ కి ఆన్సర్ తెలియక పోతే గూగుల్ పే గూగుల్ పేస్ట్ చేసినామా ఆ కాపీ చేసినమా పేస్ట్ చేసినమా అక్కడ సెర్చ్ బార్ లో కొట్టినమా మొత్తం దాని డిటేల్స్ అన్ని వచేస్తావుంటాయి ఇంకా పిల్లలు ఓన్ గా ఎక్కడ చదువుకుంటారు
అది కూడా మంచిది కాదు కదా ఇపుడ్ ఇప్పుడు గూగుల్ కూడా గూగుల్ తెసి కాపీ పేస్ట్ చేయడం లో వాళ్ళకి ఎలా వస్తుంది. తెలుస్తుంది వాళ్ళకి
దాన్ని బట్టి పెడుతున్నారు ఆ బట్టి బడుతున్నారు అంతే కదా
అంతే బట్టి పట్టడం కూడా కాదు కరగాదు అన్ని చదవాలి అర్థం చేసుకోవాలి దాన్ని బాగా మ్ క్లుప్త ఫుల్ గా చేసేచే రాయాలి తప్ప సొ మొత్తంగా రా ఈ బట్టి పట్టడం కానీ ఈ గూగుల్ సర్చ్ అవన్నీ కరెక్ట్ కాదు కొన్ని విషయాల్లో కొన్ని తెలియని అది వేరే విషయం కానీ అన్ని చోట్ల ఇది కరెక్ట్ కాదు కదా
తెలియని విషయాలు కూడా మనము మొబై లో సర్చ్ చేయడం కన్నా నేరుగా ఫేస్టు ఫేస్ట్ టీచర్ తో మనము ఇది చెయాలన్నమాట ఫేస్ టు ఫేస్ వాళ్ళ ద్వారా మనం తెలుసుకుంటే వాళ్ళ ఎక్సప్లన్ చేసేటప్పుడు కొంచెం నాలెడ్జ్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది కూడా వెల్ తుంది నాలెడ్జ్ ఇది ఫోన్ లో చూసి రాసుకుంటే ఏమొస్తుంది ఏమీ రాదు
ఉమ్
ఉమ్
అవునవును ఏదైనా అంతే గదా ఇప్పుడు టీచర్ చెప్పింది ఒకలా ఉంటది మనం ఇందులో ఇలా చూసింది ఒకలా ఉంటది ఏదైనా ఏ టైప్
చెప్పే విధానంలో ఇప్పుడు ఇప్పుడు అంటారు గదా కడుపులో ఉండే పుట్టప్పుడే కృష్ణుడు అన్ని పాఠాలు నేర్చుకున్నాడు ప్రపంచాన్ని మొత్తం వాళ్ళ యశోద గారు ఆ కథలు భారత రామాయణం భారతం అన్ని వింటా ఉంటే ఆయన అప్పట్ నుంచే వింటూ అన్నీ నేర్చుకున్నాడు అని అనేసి ఒక సామెత గూడా ఉంది గదా
అవును
వినడం వల్ల కూడా జ్ఞానం బొందుతాం మనం
ఆ డెఫినెట్ గాను వినడం వల్ల వస్తది సగం మనం చదవడం వల్ల ఇంకా మిగతా సగం వస్తది మరి క్లాసెస్ ఎందుకు పెడతా ఉన్నారు స్కూల్కి ఎందుకు యెళ్తారు స్కూల్లో వాళ్ళు నేర్చుకుంటారు కదా టీచర్స్ చెప్తే నేర్చుకుంటారు ఆ తర్వాత వాళ్ళు ఇంటికొచ్చి చేసుకోవాల్సింది చేస్తారు అది
ఆ అది
మనకిప్పుడు టెక్నాలజీ టెక్నాలజీ అంటున్నారు అది అది ఎంత వరకు మనకి సహాయపడుతుంది ఎంతవరకు పాడు జేస్తుంది అన్నదది ఆలోచించాలి
అవును
ఓకే చాలా విషయాల్లో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది
ఆ మంచి ఉంది చెడు ఉంది గదా ప్రతి ఇంట్లో రెండు రకాలుగా ఉండాలి ఇందులో
ఉంది మంచి చెడు గూడా ఉండాలి చెడుని తీసుకోకుండా మంచిని తీసు కున్నంత వరకు అది పర్వాలేదు
అవును డెఫినెట్ గా
కానీ ఒక మానవుడు అలా ఉండడు కదా ఎవరైనా సరే మంచి చెడు రెండు గూడా తీసేసుకుంటా ఉంటారు
అవును ఉమ్
ఇప్పుడు జాబ్స్ కూడా అలాగే అయిపోయినయి కదా ఇప్పుడు ఐటీ జాబ్స్ ఏఐ వచ్చాక ఆ అది పది మంది పని ఆ ఏఐ ఒక్కటే చేసుకుంటుంది ఇప్పుడు ఇన్ని రోజులు ఏంటంటే జాబ్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అన్నారు
ఉంది గదా రాబోయే కాలంలో మొత్తం అదే చేసేస్తుందేమో
అదే చేస్తుంది అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు మరి మనుషులతో పని లేనప్పుడు ఇంక మరి జాబ్స్ ఏం ఉంటాయో మరీ